హలో ఆ బాగునం అండి మీరు బాగున్నారా
ఆ చాలా బాగున్నామండి మేము ఏం చేస్తున్నారండి
చేయలేదండి బయట అలా కూర్చోనున్నమండి చల్ల గాలి కోసం
ఓకే ఓకే
సమ్మర్ కదండి చాలా హాట్గా ఉంది కదా అందుకే కొంచెపు అలా బయట వచ్చి కూర్చోన్నాం ఏదైనా గాలి వస్తుంది
అవునా అండి ఏం తిన్నారండి మేమ ఏం చేయలేదండి కూర్చొని ఆలోచిస్తా ఉన్నామండి ఫ్యూచర్ గురించి ఈ
ఆ అవునా అండి మీరేం చేస్తూ ఉంటారండి
మేము చదువుతా ఉంటామండి
ఆ అవునా సరే అండి మీ హాబీస్ ఏమిటండి
మా హాబీస్ తింటాం పడుకుంటాం టీవీ చూస్తాం ఫోన్ లో రీల్స్ స్క్రోల్ చేస్తామండి మీరండి
ఆ మేము అలానే చేస్తామండి కానీ కొంచెం ఇంట్లో పని కూడా చేస్తామండి మేము అలానే ఉండము త పడుకోవడం అలా అంత చేయమండి
ఆ అవునండి మీకు ఎలా టి స్పోర్ట్స్ అంటే ఇష్టం అండి
ఎలాంటి
స్పోర్ట్స్ ఇష్టం అండి
స్పోర్ట్స్ నాకు క్రికెట్ అంటే ఇష్టం అండి
క్రికెట్ అంతేనా క్రికెటర్స్ ఎవరు అంటే ఇష్టమ
ఆ విరాట్ కోహ్లీ అంటే ఇష్టం అండి మీకు ఎవరిష్టం అండి
నా కూడా విరాట్ కోహ్లీ అంటే ఇష్టమ అండి
అవున అండి సరే మీకు ఎలాంటి స్పోర్ట్స్ ఇష్టం అండి
నాకు బాస్కెట్ బాల్ అంటే ఇష్టం క్రికెట్ అంటే ఇష్టం అలాంటి స్పోర్ట్స్ అంటే చ కష్టమండి
ఆ అవునాండి ఆహా లేదు లేదండి
ఓకే ఓకే అండి ఓహో ఓకే ఓకే మీకు ఏం ఫుడ్ చేయడం తెలుస అండి
ఆ నేను కొంచెం ఫ్రైడ్ రైస్ టొమాటో రైస్ అలాంటివి
మాకు కొంచెం చెప్పస్తారండి ఎ దనా ఒక ఫుడ్ ఎలా చేయాలో చెప్పండి ఎలా చెయ్యాలో ఫైడ్ రైస్
ఆ ఫ్రైడ్ రైసా అండి ఫస్ట్ మనము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి మళ్ళీ ఆనియన్స్ వేసుకోవాలా
ఓకే
ఆ అది బాగా కొంచెం ఫ్రై అయినాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవల్ల ఆ కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే అది కొంచెం చేదయిపోతుందండి కొంచెం తక్కువ వేసుకోవల్ల మ్మ్ దాని తరువా త ఏదన్న వెజిటేబుల్స్ ఉంటుంది కదన్ డి అదంతా వేసుకోవల్ల
ఏమేం వెజ్ పబల్స్ అండి
బీన్స్ ఆ క్యాప్సికము క్యాబేజ్ అలాంటివి అ అన్ని వేసుకోవాలా
కట్ చేయకుండానే వేసుకోవాల అండి
ఆ అన్ని కట్ చేసుకొని చిన్న చిన్నదిగా కొంచెం చిన్న చిన్నదిగా కట్ చేసుకోవాలండి అది ఆయిల్లోనే కొంచెం ఫ్రై చెయ్యాలా ఆ అది ఫ్రై అయిన తర్వాత మీరు రైస్ వేస్ కోవాల రైస్ బాయిల్ అయిన రై రైస్ ఎ సాల్ట్ కారము పెప్పర్ పౌడరు మళ్ళీ ఏదన్నా మీకు నచ్చిన మసాలా ఏదన్నా వేసుకోవచ్చండి కొంచం సోయా సాసు చిల్లీ సాసు టమాటో సాసు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా
మీరు సన్న హోటల్ పెట్టుకొని ఉండారా అండి
ఆ లేదండి పెట్టాలనేసి ఉన్నాను ఏమో చూసామండి ఫ్యూచర్లో
అట్లే అంతంత కలిపేసి మళ్ళ ఏం చేయాలండి
అదే కొంచేపు ఆ కొంచెం బాగా ఫ్రై చేస్తా ఉండాలా అంతే అండి కొంచేపు అలా అయిపోతే అంతే అండి మళ్ళఫ్ చేసుకొని వేసుకొని తినేయడమే
అంటే విజిలు అదంతా ఏం పెట్టరా
ఆ విసు అది రైస్ బాయిల్ అయిన రైసే అని చెప్పినాను కదండి
ఓ అవునా నేను వినలేదు సారీ అండి ఓకే అండి
ఆ రైస్ వేసుకొని ఫ్రైడ్ రైస్ అది విజీలో అలా అది వేరే లాగ చెయ్యాలది మ్మ్
మీరు చేసి తిన్నారు కదా బాగుందా అండి
ఆ ఏదో తినొచ్చు అంతే అండి మరి అంత బాగ చెయలే చేయ్యనండి తినేలాగ చేస్తానంతే ఆ తింటారండి వాళ్ళు ఏం చేసినా తినేస్తారండి
బాగనే బాగున్నారా వాళ్ళది తినే సినాక
ఆ బాగున్నారండి మరీ అంత ఘోరంగా చెయ్యను ఏదో చేస్తానండి బాగ తినేలాగా
అడి
మీకు ఏమనా వచ్చాండి ఫుడ్ చేయడము మ్ మీరు చెప్పండి ఏదన్నా ఒకటి
నాకు పెరుగున్నం చేయడం బాగా తెలుసండి
అవునా సరే చెప్పండి
పెరుగు తాలీంపు చేసేదమ్టే నాకు చాలా ఇష్టమండి అది నా లైఫ్ లో మర్చ్చిపోన్ అంత బాగ చేస్త చేస్తానండి ఎవరుకే తెలీలేదు ఫస్ట్ పాన్ ఎత్తుకొని అందులో ఆయిల్ పోస్ పోవాలండి ఆ తర్వాత నా వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర కొంచం వేసుకోవాలి ఆ తర్వాత ఒక ఆనియన్ను కట్ చేసుకొని వేసుకొని
పెరుగన్నంలో ఆనియన్స్ కూడా వేస్తారాఅండి ఓ ఓకే ఓకే మేము ఎప్పుడు వినలేదండి
మళ్ళీ రెండు పచ్చి మిర్చి వేస్కోని దాంట్లో పెరుగు పోసి కొంచెం వాటర్ పోసి బాగా మిక్స్ చేసేసి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసి అన్నంలో పోసుకోని కలుపుకొని పక్కన ఆవకాయ ముక్కలు లు పెట్టుకుని తింటే సూపర్ గా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చెయండి మా ఊరికి వస్తే
ఖచ్చితంగా ట్రై చేస్తాను
మీ ఊర్లో ఏ స్వీట్ ఫేమస్ అండి
మా ఊర్లో పాల్కోవా అండి ఉ చాలా బాగుంటుందండి మా ఊర్లో మీరు ఎప్పుడైనా మా ఊరికి వస్తే ట్రై చేయండి ఖచ్చితంగా కచ్చితంగా బాగుంటుంది
ఎలాంటి స్వీట్స్ అంటే ఇష్టం అండి
ఫ్రూట్సా అండి
స్వీట్స్
స్వీట్స్ ఆ మాకు మాకు పాల్కోవనే అండి అదే ఫేమస్ కాబట్టి అదే చాలా కోవా జాంగ్రీ అలాంటి వేయండి రసగుల్ల అలాంటివి
స్పైసీ హాట్గా అంటే ఎది తింటారు
అ హాట్గా అంటే గోబీ మంజూరి పానీపూరి మసాలా పూరి అలాంటివి తింటామండి ఆ సూపర్గా ఉంటుందండి పానీపూరి వండితే సూపర్గా
ఓకే ఓకే
ఉ మీ ఊర్లో ఏం ఫేమస్ అండి
మా ఊర్లోవచ్చి మిరపకాయి బజ్జి ఫేమస్ అండి
ఓ అవునా సరే అండి
సమోసాలు అలాంటివి అంతా బాగుంటాయండి మీరు ఒకసారి వచ్చి ట్రై చేయండి బాగుంటాయి తినండి ఆ తర్వాత ఇంక మీకు వెహికల్స్ లో ఏ బం బైక్ అంటే ఇష్టం అండి
అ నాకు ఆర్ఎక్స్ హండ్రెడ్ అంటే ఇష్టం అండి మీకండి మీకు ఎలాంటి బైక్ అంటే ఇష్టం
నాకొచ్చి ఆరెంజ్ ఫైవ్ బైక్ అంటే ఇష్టం అండి
అవునా అండి
ఆ ఇంకేం చదువుకుంటున్నారు మీరు
మేము నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి బీకాము విజయం కాాలేజ్ మా కాాలేజ్ మీరేం చదువుతాండారండి ఆ బాగా చెప్పిస్తారండి మా కాలేజ్ నెంబర్ వన్ టాప్ కాలేజ్ అండి ఇక్కడ మా ఊరు
అన్న చెప్పే బాగా చెప్తారాండి మీ కాలేజ్ లో
ఆ బాగా చెప్తారండి అన్నీ
నేను వచ్చి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఈసారే జాయిన్ అవబోతున్ననండి
ఆ అవునా అండి ఊ సరే అండి ఏం గ్రూప్ తీసుకోబోతారండి
మేము బిసీఏ తీసుకుంటాం అనుకుంటానమండి మీరేం గ్రూప్
మేం బి కామం అండి
బికమ్ చదుతున్నారా
ఆ
హబీ
ఊ నా హాబీసా అండి
ఊ నెక్స్ట్ డిగ్రీ అయినంక
డిగ్రీ ఐనాక ఎంబిఎ చేద్దాం అనుకుంటానండి ఏమో చూస్తాం జాబ్ వస్తే జాబ్ చేసుకుంటాం లేదంటే ఎంబీఏ చేస్తాం మనమే సున్న అండి
ఓకే ఓకే అండి మీ బ్రదర్ ఏం చదువుతా ఉంటారండి
ఊ నాకు ఇద్దరు బ్రదర్ ఉన్నారు పెద్దన్న బీటెక్ చదువుతా వున్నాడు
ఓకే
చిన్న అన్న నా ఏజె అన్న కాబట్టి ఆ అన్న బిబి హెచ్ చదుగుతుండడండి ఒకే కాలేజ్ మేము
ఓహో ఓకేే నువ్వు మీ బ్రదరు అంటే మీ రిలేషన్ ఎలా ఉంటుంది
ఊ ఎప్పుడు గొడవలు చేసుకుంటా ఉంటామండి పెద్దన్నతొ అంతగా గొడవలు లేవు చిన్నన్నా నేను ఒకేజు ఒకే సారి పుట్టిన ట్విన్స్ కాబట్టి ఎక్కువ గొడవలు చేసుకుంటా ఉంటామడి
అది ఓకే ఇలా ఏం ఉన్ననండి మా అన్న ఎప్పుడు ట్రోలే అండీ మా అన్నకి నాకు
అంతే కదండి అన్నా చెల్లలంటే
ఓ
ఊ ఆ ఉన్నారండి ఒక సిస్టరు మా అక్క
ఆ తను ఏం చేస్తా ఉంటుందండి
ఊ తను తనకు మ్యారేజ్ అయిపోయిందండి
అహ మీ బంధువులేనా
ఉ ఆ అవునండి రిలేటివ్స్ ఏ మా మమ్మీ సైడ్ వాళ్ళ రిలేటివ్స్
ఎలా జరిగింది మ్యారేజ్ మీ అక్కకి
ఊ లవ్ మ్యారేజ్ అండి కొంతమంది ఇంట్లో ఒప్పుకోలేదు ఆ కొంతమంది ఒప్పుకున్నారు ఎలాగో అలాగా చేసుకొని వచ్చినారండి వాళ్ళు
విలేజ్ లో చేస్తున్నారా లేకపోతే ఆ మండపంలో చేసినారా
ఊ మండపం ఆ ఫస్ట్ డిష్ ఫస్ట్ రిసెప్షన్ జరిగింది నైట్ అండి మళ్ళీ మార్నింగ్ మ్యరేజ్ చేస్
మీరు బాగా చాలా బాగా ఎంజాయ్ చేసారయి
ఆ ఏదో అలా ఎంజాయ్ చేసినామండి
ఏమో నాలుగుల్లు అంట అదంట
ఆ నలుగురు అంత పెడ్తరండి హిందస్ కాబట్టి
అవునండి ఓకే ఓకే
ఆ కొంతమంది ఇంకా గ్రాండ్ గా చేస్తే ఒక సెవెన్ డేస్ అలా చేస్ స్తారండీ మ్యారేజ్ హిందూస్ లో మేం సింపుల్ గా చేసినం అంతే టూ డేస్ అంతే అండి త్రీ డేస్ అంటే ఒకరోజు జు నలుగు మరసటి రోజు రిసెప్షన్ మళ్ళీ మరసటి రోజు మ్యారేజ్ అంతే
ఓకే ఒకే అండి ఓకే ధన్యవాదాలు
ఆ ధన్యవాదాలండి